మై ఎత్తవు వస్తావో లేదో
ఆ నాకు ఇప్పుడు కట్ అయిపోయిందేమో అనుకోండి ఎత్తినా కానీ ప్రిపేరింగ్ కాాలం మన ఇలాంటి నే మాట్లాడదు ఉమ్ ఆర్డర్ ఉమ్ తీసుకో రూమ్ లోనే ఉన్నా
ఉమ్ లేదు పైకి రావచ్చుగా కనిపిస్తా ఇక్కడ
సరే ఆగు చూద్దాం కన్ఫ్యూజా నేను అయిట నేను ఇంకా కిందనే ఉన్నా నా
ఏంటి సమాచారం అ ఏ అక్కడ లాంగ్ గ్ర బలే ఉంది
అవునా ఏంటి అవును ఈరోజు పవన్ కళ్యాణ్ సాంగ్ కి డ్యాన్స్ ఎ టానటనే
ఏమేమొ వచ్చింది బాగుంది వెళ్లాాల్సింది రేపుంటే ఎళ్తా నేనైతే
కాలేజ్ పొకున్న క్లాస్ పోకున్న పోతవా ఆటీకి
అంత లేదు వచ్చేటప్పుడు లేకపోతే బ్రేక్ టైమ్ లో పోతా నేన్ బంక్ బంకన్ వే నేను క్లాసెస్ వింటా క్లాసెస్ అంటే నేను నేనంటే క్లాసెస్ స్టూడెంట్ నంబర్ వన్ స్టూడెంట్ నంబర్ వన్ మూవీ చూడలే దా
ఏంట్రా
నంబర్ వన్ మూవి చూల్లేదా హలో షట్ నువ్వు లిఫ్ట్ లో వెళ్తున్నావా కట్ అయిపోతుందిరా హలో
ఎలో
హలో లిఫ్టులో ఎల్లావ లిఫ్ట్
ఓ వెళ్తూ
ఎక్కడున్నావ్ లిఫ్టులో హలో
హలో విన్పిస్త లేదు రా
పి చట్ల
నేన్ లిఫ్ట్ లో వచ్చినా రా నాకు వినిపిస్తుంది నా వాయస్ నీకు వినిపిస్తలేదు
నాకు వినిపిస్తుంది హలో హలో అంటున్నా
ఆ
ఊ
హ లిఫ్ట్ లోనే వచ్చినా పైకి
కట్ అయ్యా అవ్వాల్సింది అప్పుడు ఉండింది నీకు ఉండేవే నాలుగు మూడు కాల్ నేను ఇక్కడే ఉన్నా ని పీజీ యా దో నాకు కనపడట్లే
కనిపిస్తున్నాన
హాయ్ చెయ్ ఎక్కడ ఉన్నావు నువ్వు నెన్ వయిట్ వయిట్ వేసుకోన
అట్లా అదంతా కనిపిస్తుంద నువ్వు వైట్ వేసుకున్నావో బ్లాక్ వేసుకున్నావో నాకు కనిపిస్తుంద ఏమైనా
ఏయ్ వైట్ టీషర్ట్ ఎందుకు కనపడుదు ఆ నేనలే ఇది ఫోను గ్రీను పో ఉంటుంది కార్య నువ్ ఎక్కడ డ్రమ్ములున్నాయి అంతే అక్కడ ఏం లేవు
ఏ నేన్ ఇటి సైడు ఉన్న బైక్ ఇక్కడ చేతులు
హాయ్ చెయ్ ఆ కనిపిస్తుందిలే కానీ ఆ అటుపక్క బ్యాక్గ్రౌండ్ బ్లాకే ఉంది కనబడ
అవునా అదే మనం ఉన్నట్టు కనిపిస్తుంది గాని మన ఫేస్ మయి
అవును ఎంత దూరంగా ఉన్నా ఎక్కడుండి ఉన్నారు వాకింగ్ చే
అవును ఆ ఆఆ
లేచావా మార్నింగ్ యోగా చేయడానికి ఎంత దూరం ఉన్నావురా నువ్వు
హు
ఎంత దూరం ఉన్నావు చూడు
ఆ
ఎంత దూరం ఉన్నావు పో
అదేరా చాలా దూరము ఒక నిమిషము
ఆ సరే
ఆ పిల్లకి ఏదో నంబర్ షేర్ చెయ్యాలంట మ చెల్లికి
మీ చెల్లి ఎప్పుడు ఫ్రీ ఉంటుంది
ఏ ఇప్పుడు కూడా కావ్య తో బాగా మాట్లాడుతుంది రా అమ్మా
హ హ హ
ఇప్పుడే రెండు రెండు సార్లు చేసుకున్నారు వాళ్ళు కాదురా చూడరా మనం ఎంత దూరం ఉన్నాముో అసలు ఆ మా ఇద్దరిలో పాట పాడరా
స
నేను వెళ్ళిపోతున్నా కూడా నన్ను వదలావు బైరవా దాంట్లో వస్తారు చూడమ్మా ఎవరెవరు ఉన్నారు పైనా
ఎక్కువ మంది ఉన్నారుగా కొంతమంది బట్టలు ఆరేస్తున్నారు పౌజీ ఉంది బట్టలు ఉదుకుతుంది పాపం నేను వచ్చి ఉతికేసి నేను స్నానం చేసి తర్వాత పైనక వచ్చి ఆమె ఇక్కడ ఇట్లే ఉంది ఇంకా స్నానం చేయలే బట్ ఆటలా ఉంది ఏము ఫౌజీ లేజి అయిపోతుంది బప్పు
ఓ నేను అయి పోయినా లేజీ అమ్మా ఫస్ట్ లో బెటర్ రా ఇంకా
నేను ఇప్పుడే యాక్టివ్ గా ఉన్నా ఫస్ట్ అయితే ఇమాజిన్ చేసుకో ఎంత లేజీగా ఉంటా
బెటర్ లే ఇప్పుడు ఇప్పుడు యాక్టివ్గా ఉంటేనే బెటర్ ఇంకా నువ్వు మే అంతా ఇబడట్ల ఉ ఇప్పుడు ఇప్పుడు లేజ్ అయిపోతున్నా అంటే ఇప్పుడు ఇం ఫోర్త్ ఇయర్ వచ్చేస్తుంది
దాంట్లో కాదా యాక్టివ్ అన్ని దాంట్లో ఉన్నా దాంట్ తప్పు ఆ
సరెలే
హ
ఉ
ఉ సరే సరే చికెన్ పెడతరి ఈ రోజు త్వరగా అయింది మల్లికా గంధ
ఇకేంట పాట పాడుబా ఏదైనా మంచి డియర్ అంటే చేరాడుద మాధరం వదిలే ఇప్పుడు పోన్లే మంటది ఎమ్మనీకి ఇవాల తీసుకోయితే ఎమ్మనీకి ఇదిగో తీసుకో అమ్మ నీకు ఇక్కడ నుంచి చెప్పేది ను ఈ అమ్మ ఇక్కడ ఆగు ఈ అమ్మ ఇక్కడ నుంచి విసిరేసి పట్కోసార్నా పట్కో వేసినా వేసినా త
ఆ వచ్చిందిలే అహే నువ్వు వేసా వేసా అనగానే మీ పిజీ లో ఒకై
అవున
హోజ అయితే రెండు బకెట్లతో ఎత్తుకొని వెళ్తుంది ఇక్కడ చూడు వచ్చింది కనిపిస్తుందా ఇక్కడ? అక్కడుంది చూడు
వాష్రూమ్ అ?
ఇక్కడ చూడు హాయికి ఇస్స్తున్నాం
ఆ చేసర
ఆ ను్వ్ ఫోన్ ఫోన్ తీసి ఇలా ఇలాను కనిపిస్త
ఫోన్ బిజీ లైన్ ల్ లైట్ ఎ స్తే
అంటే లైట్ ఆ అ టు చూడరా
హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇలా లైట్ చూడండి నా ఫేస్ కనిపిస్తుందా మీకి
అరే లైట్ వేసుకున్నా కదా నా ఫేస్ కి చూడండి
కనిపిస్తుంది ఏమన్నా
అవునా అది
ఎంత గుడ్డ అంటే ఇప్పుడిప్పుడే ఇప్పుడు వామో డమ్ అయిపోతుంది డిప్రెషన్ ఏంటో ఇది
ఉమ్
మ్మ్ స్టూడెంట్ నంబర్ వన్ మూవీ చూస్త చవా పాతది ఎన్టీఆర్ ఆ మూవీ తీసింది నన్ను చూసే
అబ్బో
అవును రా ఆ ఫస్ట్ మూవి అది ఎన్టీఆర్ ది నిజం నేను అ ప్పుడు పుట్టానో లేదొ
హీ అది కూడా కరెక్టే కదాని అవునా?
హమ్ నేనైతే అ ఆది మూవీ ఉంది చూడు వాడు కసి తీర్కుంటాడు. నేను ఆక్ గుర్ంచేది దాన్ని అలా అమ్మ తోడు అమ్మ తోడు నరికేస్తాను మా అన్న కి చెప్పేదాన్ని హీహీహీ అమ్మ తోడు అడంగా నరికేస్తాను.
ఇంకేంటి సమాచారం ఎలా జరిగింది ఈ రోజంతా ఏంమ్ ఏడవలే ఏవరు గొడవ పడ్లే
లేదు అంటే
అంటే మీ రూమ్లో హ మీరు రోలో పడతారేమో అని
మా రోలో కాద్ ఆహ ఈరోజు ఎందుకేడ్సార్ రా పాపం వాళ్ళు చచ్చిపోతున్నారు ప్లేస్ కోసం ఇ నేనీ నేను ఎక్కడ కూర్చుంటాను భారతీ పక్కన గా ని పోతున్న చచ్చిపోతున్నారు వాళ్ళు
ఎక్కడ కూర్చు ఉంటావు నువ్వు
నేను అంటే ఎనెల్ ల్యాబ్ లోకి వస్తా హ జల్ జల్ వస్
ఎన్ ఎల్పిి లాబ్ యాదిర
అదేరా ఈరోజు ఆరర్ ల్యాబు లేదు అప్పుడు నేను ఎక్కడ కూర్ చుటన్డంటే ఫస్ట్ టు భారతీ కూర్చుంటది మరి కావ్య మళ్ళీ మధు తర్వాత నేను కూర్సు న్టా
ఆహాహా
ఇప్పుడు ఇప్పుడు నేను చేంజ్ చేసిన ప్లేసు ఆడకు చోకిన్డ భారతి పక్కన కు చున్న పోయి హవి ప్లేస్ నెన్ లేపేసా వాళ్ళు జల్దీ వాళ్ళ జంట జల్ది వచ్చేసి పోయ్ కూర్చునేది పాపం విడగొడుతున్న వాళ్ళిద్దరిని ఓ నీకు ఇంకో విషయం తెల్దు తెలీదు కదా
ఆహా చెప్పు
మూన్న మూన్న అయితేగనక నేను ఫోజీ నువ్ రాలే ఆ రోజు ఫౌజీ ఇడప్ కావ్య ప్లేస్ లో కూర్చుంది నేను మధు ప్లేస్ లో కూర్చున్నా మధు లేట్గా వచ్చింది కొంచెం ఆ రోజ్ గొడవణం నేను మధు రా నెక్స్ట్ ఎవ్వరు ఇక్కడ రా అని ఏంటిదంట్రా‌నని చెప్పినా స్సావా రావా వస్తావా రావా అనింది నేను రానని చెప్పినా
నాకు కోపం వచ్చింది ఆ రోజు నన్ను ఫోన్ తీసుకున్నావు చూడు ఆమె ఎలా అనేసింది చూడు డు నేను మాట్లాడుంది తో అని ఆ ఆమె జుట్టంతా పీకుతుంది కోతిలా ఆ
ఆ అదే ఆ కుసుమా కుసుమా అట్ల చేసి సి ఏమనదురా
అవును ఎంత క్లోజ్ అయిపోయారు కదా వాళ్ళు ప్రసెంటేషన్ కూడా వాళ్ళకి మినీ ప్రాజెక్ట్ మేం అది రాయాలరా అవును అది నేను మొబైల్ల్లో చేేస్తే పెద్దగా పెద్దగా వస్తుంది ల్యాప్టాప్ లో చెయ్యాలి ల్యాప్టాప్ వర్క్ అవట్లేదు బార్
ఉమ్మ్ చెప్తా భారతి కి చేయమని ఆ
మ్మ్ ఏమో అను కున్నా మరిచిపోయినా
ఆ వాళ్ళు వాళ్ళు ముందే మాట్లాడుతున్నారా వాళ్ళు అడ అది కాదు వాళ్ళు ఏమో అడిగింది ఆ పిల్ల కుసుమా వాళ్ళు ఏమో అడిగినారు ఏమో కుసుమా వాళ్ళు ఏమో అడిగినార్ రా వీళ్ళని వాళ్ళు సర్లే అని ఏందొ చెప్పినట్టున్నారు ఏమో తెలీదు మాకి చెప్పేదప్పుడు వాళ్ళు కొషన్ అడిగినారంట ఒకటి టి అడిగింటారు కదా ఏదైనా అంటే మీరు జాయిన్ ఐతారా లే ఉంటే మనమే జాయిన్ అయిదాం వాళ్ళొద్ దు అని ఏదో ఒకటి మాట్లాడింటారు గదా అదేమో అన్నారు రు వీళ్ళు ఆ క్వషన్ చెప్తావా నువ్ చెప్పు నువ్వు చెప్పు అని వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు కావ్య మధు కదా నా గురించి భారతి గురించి ఇన్ అందుకు నువ్వు చెప్పు నువ్వు చెప్ అను గొడవ బడుతున్నారు వాళ్ళు కుసుమ వాళ్ళు అడిగినేది చూడు ఎంత నాటకం లాడుతున్నారు ఇద్దరు ఏమో పట్టించుకోవడం అందుకే నేను భారతీ నేను నేను భారతీకి క్లోజ్ అయినా ఇంకా ఎక్కువ ఏమో ఈసారి
ఉ ఉ నువ్వు అవ్వురా వాళ్లు కుళ్ళుకోని
స మధుతో మధును వదిలేసిన నిజంగా తక్కువ మాట్లాడేది ఇప్పుడు
ఉ మధుకైతే ఎంత కుల్లు కదా మ్యాథ్స్ క్లాస్ ఫస్ట్ కూర్చోనక వద్లేదా
ఆ అవును సచ్చిపో ఎట్లైనా చావని లే అ ఏమి ఏం మా వదిలేసిన అందరినీ ఆ
ఆమె అదేంటి పిచ్చిదో ఏంటో నైన్ సిజి పే అంట
నిజంగా అబ్బా రే అంత బట్టి బ్యాచారా
ఆ మొన్న కూడా అంతే బోర్డు పైన ఏమన్నా రాయ్ అంటే నాకు రాదు నేను చెప్తా అనింది చెప్తా కూడా ఎక్కువ వాయిస్ వయస్ ఎవరికి రాదనుకో అయనా అమె నైన్ సి టీ ఎట్లా ఉండాలి వాడెవడో అబ్బాయి ఉన్నాడు బ్యాగ్ అంతా పెట్టు చడువా అనుకుంటా
ఏయ ఆ కాదు రా వీడు జి కే ఎన్ గురుకిరన్ వాడు అంతే ఆమె అంతే ఇద్దరు అంతే
ఆ అమ్మా వద్దురా నైనా వాని పేరే తీయొద్దు అసలు
వాడు తాగుతాడంటరా నాకైతే అసలు నమ్మ నమ్మాలని కూడా లేదమ్మ స్వామి ఆ చూసేక ఏమో క్లాస్ లో బుద్ధిమంతుడు టాప్
ఇప్పుడు ఎవరు తాగరు చెప్పు
హు అది కరెక్ట్
వదిలేయ్ చెప్పలేం అమ్మాయిలో
ఉ అమ్మాయిలు ఇంకా ఘోరంగా తయారవుతున్నారు అబ్బాయిల కంటే
అంటే వాళ్ళ కించు కించు బ్యాచ్ అంతే ఫస్ట్ టూ బెంచెస్ ఎవరు తాగరు ఆ కుసుమ తప్ప
ఎందుకు తాగరు అక్క కుసుమ కుసుమ తగ్గుతుందా నీ మూతి నేను తగిన చారి
ఉ ఒక్కసారి కాదు అంటే అట్లీస్ట్ వారానికి ట్వైజ్ అన్న తా
అట్లా ఆ మళ్ళీ అట్లాదా అవునా కుసుమా వాళ్ళు మధు కూడా తాగుతుందిడి అంటే మధు మధు ఆ మధు అంటే వాళ్ళ ఇంట్లో ఆ